ఉమ్ ఏం చేస్తున్న రండి బాగున్నాం
ఇప్పుడే టిఫిన్ చేసినాం అండి
ఎం చేసున్నారండి బన్
ఇప్పుడే టిఫిన్ తిన్నాం బాగున్నాం అండి బాగున్నాం మీరు బాగురా
టిఫిన్ ఎం చేసిరు అంటి
దోశ చూసిన్నాం అండి దోశ
దోశ వేసిరా ఉమ్ ఉమ్
ఉమ్ చెప్పాను అవునండి
ఆ సేయలి అంటున్నారు వేయ్యాలండి పిల్లలు ఇంటి కల్ల వచ్చిరు మేము జొన్న అన్నం చేసినామ అండి జొన్నగట్టక చేస్తామ అండి ఆ వేసవి కాలంలో జొన్నలు చేసుకుంటే బావుంట టాయి కదా
అవునండి మా అత్తయ్య గారికి జొన్న అన్నం చేశాను మేమేమో దోశలు చేసుకున్నాం దొండకాయ టమాట కూర చేసాను అన్నం వండాను అండి
మా పిల్లలందరూ కలిసి తింటారుంటే జొన్న అన్నం అందరూ తింటారు
మా పిల్లలు కూడా తింటారండి
జొన్న అన్నం తింటారు కాబట్టి నాకు వేరే మళ్ళీ వేరే టిఫిన్ ఏం చేయనండి ఇక అందరు తింటారు కాబట్టి ఇక
అవునండి అయితే మేము దోశలే చేద్దాం అనుకు న్నాను అండి మా అత్తయ్య గారు నాక దోశలు వద్దు జొన్న అన్నం చేయమంటే జొన్న అన్నం చేసా
అదెలేండి పెద్ద పెద్దవాళ్ళకి ఇష్టమ ఒకళ్ళు చేస్తున్న ఒకరు వళ్ళు ఇష్టపడతారు
అవునండి వంట ఎం చేస్తారండి
టమాటకాయ పప్పు చేస్తున్నాం అండి
అవునా ఇప్పుడు ఉండేయే మామిడికాయలు గదండి
అవును ఉమ్ ఇప్పుడే ఇప్పుడే సీజన్ ఈ వాయి వాయి ఈ వేసవి కాలంలోనే దొరుకుతాయి కదండి మా కాయలు పిల్లలు బాగా ఇష్టపడి తింటారు మామిడికాయ పప్పు
ఆవును మామిడికాయ పులిహర కూడా చేసుకోవచ్చు
మామిడి కాయ తాండ్రా ఉమ్ మా చిన్న చిన్న ముక్కలు పచ్చడి ఇప్పుడు బాగా తింటారండి ఇప్పుడు టైంలో అది మామిడికాయ తిరుపిన పెట్టుకుంటే కూడా ఎప్పటికైనా మనం పులిహార చేసుకని తినొచ్చు
అవునండి ఒక రెండు మూడు నెలలు కూడ ఉంటదంట కదండి
కుంటే మనం ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి పో మా పొదిగాల స్కూల్ టైంకి కూడ
హు
మనం చేసి పంపిచ్చు ఇష్టపడి తింటారండి మంచిగ ఆ అండి మంచి మామిడికి మంచి కడిగి దాని తుర్మలండి తురిమినాక మంచి అది ఆ కొబ్బరి గికినట్టు గీక్కాలండి గీకినాక దాన్ని మంచి కొంచెం ఆరబెట్టాక దాంట్లో కొంచెం పసు పసుపు వేసి కొంచం ఉప్పు వేసి పెట్టాలండి ఒక డబ్బాలో కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచి రెండు మూడు నెలలు దాక ఉంటదండి మంచిగా
పూలిహోర చేసుకోచ్చు మామిడికాయ్ పూలిహోర
అప్పుడు కొంచెం చూసుకొని ఒకసారి నూనె అంటే నెయ్యి లో తాళుంపేసి తింటే చాల బాగుంటదండి చాల రుచిగ ఉంటది
నేనెప్పుడూ ట్రై చేయలేదండి అది
మల్ల ఒకసారిగా టైంకి తినబుద్ది కాకపోతే కూడా మనం అది చేసుకు తింటే చాల రుచిగా ఉంటుంది
అవునండి ఇప్పుడు మనకు వేసావికాలంలో దొరికేవి మామిడి పండ్లే కదండి
ఇప్పుడైతే చాలా మంది అన్ని రకాలుగా వాడుకుంటారండి అప్పుడు చేసుకోలేం కదా ఇప్పుడు మామిడి కాయలు అన్ని తీసుకొని మ మంచిగా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటారండి తర్వాత దాన్ని వాడుకుంటారు
ఆ ఒరుగులు అంటారండి వాటిని కూర చేసుకుంటే అందుకు
ఆమ్చూర్ల అంటారుకదండీ
ఆ ఒరువులు అంటారు కూర చేసుకొని టమాటా ఉల్లిగడ్డ వేసుకొని అల్లా వేసుకుంటే మంచి
అళ్లు వేసుకుంటారు ఏదైనా పొడి లా చేపలలో బా చేపల పులుసుల బాగ వేసుకుంటారు కదండి
అవునండి
టైంకి దొరకదు కాబట్టి చేసుకొని తింటారు
పండ్లలో రాజు గాదండి మామిడికాయ్
రావు కదా ఇప్పుడే చాల మంది వాడుకుంటారు ఇగ
చాల రకాలు ఉంటాయండి మాడు
ఆ చాలు రక తోతపరి అంటారు రాజా అంటారు అ కానీ ఎ ఇష్టపడి తింటామో అం
అవును వేడి ఎక్కువ ఈ సారి తిన్నారాండి బాగ
ఆ మించి చాలా బాగుండంది మా సైడ్ బాగా తోట ఉన్నాదండి
ఆహ అవునా అండి
ఉన్నది చాలా బాగా ఉంది ఆండీ రుచిగా చాల బాగున్నాయ్
అవునండి మా ఇంట్లో చెట్టు మాడికాయ్ చెట్టు పెట్టినామండి వన్ ఇయర్ కది ఎండిపోయింది మళ్ళీ ఇప్పుడు పెట్టినామండి అది అయితే మాత్రం చాలా తియ్యాటి కాయా
ఆ అక్కడ మా ఊరు సైడ్ తోట ఉంట పెద్ద తోట ఎక్కడెక్కడోలోంచి తీసుకెళ్తారు అంటే అన్ని రకాల పండు దొ దొరుకుతాయ్ అండి అక్కడ
చాలా మీరు మంచిగా కొనుక్కొని తింటారు అన్నమాట ఈసారి తీసుకొస్తే మాకు
ఏదైన పండు అక్కడ దొరుకుతాయి అటు సైడ్
అవును ఈ సారి మీరు తీసుకొస్తేప్పుడు మాకు తీసుకొస్తారా అండి
ము
నా ఖర్చు ఎంత ఉంటుందండి దాని వేల ఎంతండి ఖరీదు
అ
హలో మీ వాయిస్ వినపడట్లేదండి హలో హలో మీ వాయిస్ వినపడట్లేదండి హలో హలో హలో హలో మీ వాయిస్ వినపడట్లేదండి హలో హలో అ చెప్పండి హలో హలో చెప్పండి హలో హాలో హలో హలో